హల్ పిస్తున్నా
ఆ వినిపిస్తుంది నాది వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏంటి ఏం చేస్తున్నా రు
నేను చెలకి ఉన్న
ఉ ఇప్పుడు ఏం తెలుసా ఏం ఫుడ్ తినా లి ఎంత తినాలి అదే మీరు అలా అంత ఫాలో అవుతారా ఏం తినాలి ఎంత మంచి తిన్ నాలి అని
అన్నిట్లో ఫాలో కాను కొన్నింట్లో ఫాలో అవుతా
ఉ అవును అసలు ఇప్పట్లయితే అందరూ చికెన్ మటన్ నాన్ వెజ్ అని చెప్పి దాన్ని కూడా చాలా ఎక్కువ తింటారు కదా
ఉ అవును
ఉ దాని వల్ల
నేను అదే ఎక్కువ తినను
ఆ
స్వీట్స్ స్వీట్స్ ఎక్కువ తినేస్తాను
ఆ కనీ స్వీట్ కూడా షుగర్ ఎక్కువ ఉంటుంది కావట్టి మధ్య అది కూడా ఎక్కువ తినకూడదంటారు ఎందుకంటే అది కూడా వెయిట్ గెన్ అవుతారు కదా
ఆ అవును అవును
అల మరి ఇప్పుడేమంటే ఆ షుగర్ ఎక్కువ తిన కూడదు మరి ఇప్పుడు ఆ జంక్ ఫుడ్ అయితే ఓన్లీ ఆ వెజిటేబుల్స్ అంట లీఫీ వెజిటేబుల్స్ అంటా
ఊ అవును
అలాయ్ చాలా మంచిది బాడీ కూడా చాలా ఫిట్ గా ఉం టుంది
ఆ అవును తర్వాత డైలీ ప్రోటీన్ కరెక్ట్ తినాలి లైక్ డైలీ మార్నింగ్ ఎగ్ గ్స్
ఆ ఏ ఇంకా ఏమి ప పప్పు కందిపప్పు దాంట్లో అంతా ప్రోటీన్ ఉంటుంది కదా
ఆ దాంతో ఏమంత ఎక్కువ ఉండదు డైలీ ఎగ్స్ కుదిరితే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చిక్ కెన్ లేదంటే మటన్ లివర్ ఉంటుంది కదా
ఆ లివర్ లివర్
ఆ లివర్ లో బాగా మంచిది బాడీ కి బ్లడ్ సర్ లేషన్ అంతా మంచిగా చేస్తుంది
ఏది మటన్ లివర్ అంత అంతేనా ఆ మరి మిల్క్ ఆ బ్రెడ్ ఇది కూడా
బ్రెడ్ ఎక్కువగా తిన్నకూడదు
అంటే బ్రెడ్ కూడా బ బ్రౌన్ బ్రెడ్ అని ఒకటి ఉంటుంది అది తింటే చాలా మంచిది అంటే ఈ బటర్ బ్రెడ్ అట్లంతా తినకోకుండా
ఉమ్ అవునువును
ఉ నిజంగా ఇప్పట్యితే నా ఇప్పుడు ఈ జనరేషన్ అంతా అయితే పిజ్జాలు బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్లు ఇదంతా ఎంత ఆయిలీ ఫుడ్ ఉంటుంది ఇదంతా
ఆయిలీ ప్లస్ మై
ఆ మైదా ఫుల్ మైదా డేంజరు ఆ
స లేదంటే టూ మంత్స్ వన్స్ అంతే దానికి మించి తినకూడద్దు
క్రేవింగ్స్ లాగా అట్లంతా తినాలి అంతేకాని ఆ ఎప్పుడు అవే తినడము అట్లంతా చెయ్యకూడదు ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా తింటే
ఒబేసిటీ పెరిగిపోతుంది ఒబేసిటీ పెరిగిందంటే బాడీ మొత్తం కొవ్వు పెరిగి బ్లడ్ సర్కులేషన్ తక్కువ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది
అర్థమే కాదు గాని మరి ఆ ఫుడ్ తి ఎంతైనా ఆ హోమ్ మేడ్ ఫుడ్ తిని ఇలా వెజిటేబుల్స్ గాని ఏమైనా ఫ్రూట్స్ గాని బాగా లీఫీ వెజిటేబుల్ కర్రీస్ కాగానీ అలా తిని అలా అంతా ఉండి ఒకవేళ అలా తిన్నా కూడా హెల్త్ బాగుంటుంది
ఉమ్ అవునండి
ఈ కాఫీ టీ కూడా ఎక్కువ తాగకూడదు అవి తాగినా కూడా గ్యాస్ట్రిక్ లాగా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి
లేదు కాఫీ తాగొ చు అంటే జస్ట్ పచ్చడానికి ఏమి
బ్లాక్ కాఫీ లాగా ఉర్లి ఆ అంటే స్ట్రాంగ్ కాఫీ అంటారె ఆ ఎక్కువ షుగర్ లేకుండా స్ట్రాంగ్
స్ట్రాంగ్ కాదు చేదు చేదుగా తాగల్లా కాఫీని
అలా తాగితే బ్లాక్ టీ తాగితే ఇంకా చాలా మంచిది హెల్త్ కి అయితే
ఉ అవును
కానీ అందరు ఎక్కువ కాఫీకే ఎక్కువ తాగుతారు అందరు మరి ఫుడ్ కూడా స్కిప్ చేయకూడదండి అసలు.
అవును త్రీ టైమ్స్ ఫుడ్ కరెక్ట్ గా తినాలి
అందరు చెప్తారు మార్నింగ్ టిఫిన్ బాగా ఎక్కువ తినాలంటారు
అవును మార్నింగ్ టిఫిన్ తినాలి అంటే మనకి మ స్ట్రెంత్ రావాలంటే యాక్టివ్ గా ఉండాలంటే
ఆ ఏం తిన్నా తిన్నాకపోయిన్నా ఆ లిమిట్ చిన్నది
నైట్ తగ్గియాలి చాలా తగ్గియాలి ఎందుకంటే బాడీ అంత రెస్ట్ మూడ్ లో ఉంటుంది కదా
ఆ కొంచం తిని
ఒకవేళ నైట్ ఎక్కువ తిన్నాం అనుకో కో
వెయిట్ గెయిన్ అయిపోవడము
సైడ్
బా అలా అంత నైట్ ఆ అదే మార్నింగ్ అయితే ఏమై అలా అంతా లేచినప్పటి నుంచి వర్క్స్ అలా ఇలా చేస్తాం కాబట్టి ఎంతైనా మార్నింగ్ టిఫిన్ బాగా తినాలని చెప్తారు అందరు.
మ్మ్
ఆ నాక్ నచ్చకపోయినా కొంచెమైనా కూడా తిని అలా అంతా మంచిగుండాలి
మ్మ్ డైలీ మార్నింగ్ ఎగ్స్ తింటే ఇంకా మంచిది
మ్మ్ ఎగ్స్ అది కూడా బాయిల్ ఎగ్ ఐతేనే మంచిది
మ్మ్ అవును
మరి ఆమ్లెట్ అంట బ్రెడ్ ఆమ్లెట్ అంట ఇవి కొన్ని టైమ్స్ అంటే మ్మ్ టిఫిన్ బదులు అవి తీసుకోవడం ఇప్పుడు అందరు టిఫిన్ బదులు అవి తీసుకుంటారు కదా మ్యాగీ అంటా బ్రెడ్ ఆమ్లెట్ అంట
అవును అవంత అవంత
అదంతా కావాలంటే ఫ్రూట్స్ తిన్నా కూడా అంటే ఫ్రూట్స్ నిజంగా చాలా మంచి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా మంచిగా కూలింగ్ ఉన్నప్పుడు అట్లా ఫ్రూట్స్ తింటే చాలా బాగుంటుంది.
ఆ అవును
మ్మ్ కొందరైతే మార్నింగ్ మార్నింగే నూడిల్స్ అంతా మ్యాగీ అంతా పర్లేదు బ్రెడ్ ఆమ్లెట్ కొన్నిసార్లు పర్లే.
అవి తింటే బాడీ మొత్తము ఇంకా ఆ
జీగా
డైజెషన్ కాకుండా
డైజేషన్ కాకుండ ఆ మజ్జుగా మనిషికి ప్చ్ అట్లా అంతా ఉం ఉంది ఎంతైనా ప్చ్ ఇంకా మంచిగా వాటర్ ఫస్ట్ వాటర్ చాలా బాగా తీసుకోవాలి.
ఆ డైలీ మినిమం ఫోర్ లీ టర్స్ ఆఫ్ వాటర్ బాయిస్ అయితే ఫోర్ లీటర్స్ గర్ల్స్ అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ మినిమం తాగాలి.
ఓ ఓహో అవునవును నా బా వాటర్ ఎంత తాగుతే అంత సర్కులేషన్ డైజెషన్ అంతా వాటర్ లోనే ఉంటుంది.
హ్మ్ అవును
హ్మ్ కొందరు అయితే వాటర్ త ఆ వాటర్ తగకపోయినా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఆ బాడీ డిహైడ్రేట్ అయిపోత్
హ్మ్ హైడ్రేట్ ఎక్పోతది అంకప్పుడు మనం ఏం చెయాలన్నా రాదు. మరి ఇప్పుడు పప్పాయ్ కూడా అసలు పప్పాయ్ కూడా హెల్త్కి ఎంత మంచిదో
అవునా
హ్మ్ మీరు తింటార ఆ పప్పాయి మీకు తెలీదా ఆ పప్పాయి తింటే చాలా మంచిదని. ఫ్రూట్స్ అన్ని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎవరు ఇప్పుడు అంటా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటా బర్గర్లు అంటా ఇంకా ఏమేమో త బయట ఫుడ్ అంతా చీజ్ ఫుడ్ అంతా తినేస్తారు ఇప్పుడైతే
ఊ అవునవునం
ఉ ఇంకా ఏమైనా అంటే ఇంట్లోనే కుక్ చేసేలాగా
హోమ్ ఫుడ్ బెస్ట్ అన్నిటికన్న ఇప్పుడు బయట అందరూ బయటతింటుంటారు
ఆ ఈవెన్ టిఫిన్స్ కూడా ఈ మధ్య అందరు బయటే సరే అట్లిస్ట్ టిఫెన్స్ ఓ కేలే ఫ్రెండ్స్ తిన్నా పర్లేదు మీరు ఎప్పుడైనా అర్తాకులో భోజనం చేస్ చాలా
ఆ చానా సార్ అంటే ఫెస్టివల్ టైమ్స్ ఎవరిదన్న పెళ్లికి కెళ్ళినప్పుడు
ఆ అంటే పెళ్లికెళ్ళినప్పుడు అంటే అచ్చం అరడాకు లాగా ఏమి వేయరు కానీ ఓన్లీ ఆకు ఇస్తరు అనే లాగా వేస్తారు ఆ అది
మేమ్ మా మా మా సై ట ఆ టాకే ఇస్తారు
అవునా ఇంకా మరి ఆ పెళ్లి భోజనం చాలా బాగుంటుంది
ఆ అవునండి
ఉమ్
మీరు నాన్వెజ్ చేసుకుంటారా పెళ్లి ప్పుడు
ఆహా లేదు లేదు మేమంతా వెజ్ ప్యూర్ వెజ్ అంటే ఒక అచ్చం తెలుగింటి పెళ్లిలాగా భోజనం లాగా అలా అంతా చేస్తారు కదా మన సైడు అలా చేస్ కుంటాం అనమాట
ఉ
ఆ ఇంకా పే అంటే ఏమైనా అంత ఏదైన స్వీట్ చేయాలంటారు కదా తెలుగు వారి పెళ్ళిలో అలా
ఇదొక స్వీట్ ఉండల్ల పాయసము లేదంటే ఏదన్నా ఆ
మరి ఆ బాదుష నిజంగా టున్న పెళ్ళిలో ఎక్కువ బాదుషా బూంది ఆ గ్రీన్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ స్వీట్
ఆ అవునవును
అవన్నీ మన ఆ తెలుగు సైడ్ అంత ఆ రస రసగుల్ల ఫేమస్ అవంతా బాగి పెళ్లి భోజనం అంటేనే అది
మేమంతా వేరే వాళ్ళ పెళ్ళి కెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి కెళ్తం అండి
ఆ అవునవును ఉ ఆ మేమూ కూడా తిన్నామండి ఎవరైనా కామనే లాస్ట్ అంటే ఐస్ క్రీమ్స్ అట్ల అంతా కొన్ని నేను ఎళ్ళిన మ్యారేజెస్ లో అయితే ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ అట్లంతా మంచిగా అంటే ఫ్రూట్స్ కూడా అలాగా పెడితే లాస్ట్ భోజనం తర్వాత చాలా బాగుంటుంది ఎప్పుడి నాన్ వెెజ్ వె మంచిగా అట్లంతా కాకోకుకుండా మంచిగా మీకు ఓలిగా తెలుసా మీకు ఓలిగా అంటే భక్ష్యం అంటారు
ఉ అంటే మా సైడ్ ఏమంటారో
బొబ్బట్లు అంటారే ఆ అది అది చాలా బాగుం ఉంటుంది దాంట్లోకి నెయ్యి వేసుకొని తింటే
తింటారా
ఆ తింటా నేను బా తింటాను ఇది
ఉమ్
ఉమ్ మీరు తినరా
ఆహా అ లేదండి నేను తిన
ఆ సంక్రాంతి సినిమాలో కదా వాళ్ళు ఫ్యామిలీ అంతా ఒకే అరిటాగ లో తింటారండి
అవును మంచిగా ఉంటు
ఆ ఎంత బాగుంటుందో ఫ్యామిలీకి అందరికి ఒక పెద్ద అరిటాకు వేసి తింటారు సంక్రాంతి సినిమాలో మీరు చూసారా సంక్రాంతి మూవీ
ఆ చూశానండి మంచిగా ఉంది
ఆ మొత్తం ఫ్యామలీ కానీ అరిటాప్ భోజనం ఇంకా బాగుంటుంది ఆ సినిమాలో
అవును అవును
సరే అండి
ఉమ్ సరే అం
ఉమ్ బాయ్
ఉమ్ బాయ్
వ